హలో ఆ చెప్పండి మేడం
షాపింగ్కి వెళ్దాం వస్తారా
ఆ వస్తానండి
ఆ అదే ఆ ఇక్కడ కాసంకి వెళ్దామని అనుకుంటున్నా వస్తారేమో అని చేసా.
ఆ వస్తానండీ అక్కడ బాగుంటాయా అన్నీ.
ఆ బావుంటాయండి మీరు అదేదో పట్టు చీరలు తీసుకుందామని అనుకున్నారు గదా ఆ ఆఫర్ లో కూడా పెట్ పెట్టారంటా మూడు వేలకి ఈ
ఎంత పర్సంటే ఆఫర్ అండి.
ఆ మూడు వేలకి నాలుగు చీరలు పడుతున్నాయంటా.
హు
అదే మీర్ కావాలన్నారు గదా అని చెప్పసీ, నాకు మొన్న చెప్పిన విషయం గుర్తొచ్ చ్చిందీ అందుక్
అంత ఆఫ ఉందా మేడం.
ఆ అంటే రీజనబుల్ గానే వస్తున్నాయి. అదే చీరలు మనం బయట కొంటే గనుకా ఎంత లేదనుకున్న రెండు మూడు వేలు పడుతా ఉంటాయి. ఒక్క చీరే ఇప్పుడు ఇది పండగా ఆఫర్ అని చెప్పేసి ఏదో జరుగుతుందంటా. అందుకనీ ఆఫర్లు పెట్టారని చెప్పేసీ.
ఓన్లీ లేడీస్ కాకుండా జెంట్స్ కి లేదా అండి.
ఆ జెంట్స్ కి గూడా ఉందంట మేడం. ఎందుకు జెంట్స్ కి కూడా ఏమన్న తీస్ కుంటారా.
ఆ అవునండీ, మా బాబుకి తీసుకుంటా.
ఓకే ఓకే ఆ కుర్తా పైజామా కూడ చాలా బాగా వచ్చినాయంటా. మా పక్కింటి ఆవిడ వాళ్ళ పిల్లలకి తీసుకున్నారూ. సైజులు కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయ
చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల్ వరక్ కొన్నీ ఉంటాయా మేడం.
ఆ అన్నీ ఉన్నాయి. ఇంతకు ముందు నేనూ ఒకసారి వెళ్ళి చూసానూ. క్వాలిటీ కూడా బాగుంటుంది వాళ్ దగ్ గ్గరా
మంచి బ్రాండ్ బట్టలేనా మేడం.
ఆ మంచి బ్రాండెడ్వే ఉంటాయండి. ఆ మీరు అన్నట్లు బ్రాండెడ్ వే ఉంటేనే వాళ్ళు పెడత తారు గదా ఆ వేరే వేరే ఇగా నాసీరకపు సరుకు తీసు కొచ్చి పెడితే. ఆ జనాలు కూడా కొనరు గదా. చీట్ చేసినట్టుగా అవుద్ది.
ఎక్కడ మేడం అది
ఆ ఎగ్జాక్ట్ గా మీరు మీ ఇంటి నుండి బయలుదేరారంటే ఒక హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో మీకు ఒక ఆర్చ్ వస్తుంది ఆ ఆర్చ్ దాటేసారననంటే అక్కడ ఒక స్టాచ్యూ కనపడుద్ది. జ్యోతిరావు పులే స్టాచ్యూను అంబేద్కర్ స్టాచ్యూ క రెండు కలిపి ఉంటాయి ఆ స్టాచ్యూ కి ఎదురుగ్గల్లు లోనే ఉంటది.
హ్మ్మ్ ఎప్పుడు మరి వెళ్దాం మేడ్
సోవా ఆ సాయంత్రం వెళ్దామని అనుకుంటున్నా మరి. ఏడు ఏడున్నర టైమ్ లో, కొంచెం చల్లగా ఉంటుంది గదా వెదరూ పొద్దుడ్ నుండి చాలా ఎండగాస్తుందండి. అసల్ తట్టుకోలేకపోతున్నా మీ దగ్ గ్గర గూడా అలాగే ఉందా.
ఇక్కడ ఇంకా ఫుల్లు మేడం ఫుల్ల్ల్ ఎండా ఉంది.
అసలు ఆ నిల్చుంటేనే చెమటలు కారిపోతున్నాయి ఎంత ఫ్యాన్ ఉన్నా సరిపోవట్లే అసలు
కూల్ వాటర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగుతున్నాం
అది మంచిది కాదు మేడం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగడం కుండలో వాటర్ యూజ్ చేయండి ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఏమవుద్ది అని అంటే మీకు ఒంట్లో వేడ్ చేసిద్ది.
అవునా మేడమ్ కొన్
కుండల వాటర్ అయితే చల్లగా ఉంటాయి
ఫ్రిడ్జ్ ఉండేసరికి ఫ్రిడ్జ్ ఏ వాడుతున్నాం మేడం
మ్మ్ అదే కాని ఫ్రిడ్జ్ వాటర్ వల్ల ఒంట్లో వేడి చేసిద్ది మళ్ళీ దానికి తోడు ఆ సబ్జా గింజలు లెమన్ వాటరు మజ్జిగ ఇక ఇవన్నీ తాగాల్సిందే ఎందుకంటే సంబర్నీ తట్టు కోవాలంటే ఇవన్నీ తాగితేనే మనకి బాడీ అనేది హైడ్రేటింగ్ గా ఉంన్
హ్మ్మ్ తెలుసు మేడం కానీ కుండ లేకపోయేసరికి ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని తాగుతున్నాం
ఎంత మేడం ఒక రెండు మూడు వందలలో వచ్చేస్తది ఒకసారి తెచ్చిపెట్టుకున్నారని అంటే అంటే చక్కగా ఎండాకాలం అన్
ఇంతకు ముందు తెచ్చుకున్నాం మేడం పగిలిపోయింది అ అందుకే తెచ్చుకోవడానికి ఇబ్బంది పడి తెచ్చుకుంటలేము
అయ్యోయ్యో పగలేలాగా అంటే పిల్లలు ఉన్నారన్నారు కదా ఆ వాళ్ళు ఏమైనా అల్లరి చేసారా
హ్మ్మ్ నేను జ్యూసు తగలేన్ తాగుతా తీసుకుని తాగేసరికి కింద పడిపోయింది
అయ్యోయో కొంచం ఇప్పుడు జాగ్రత్తగా ఉండేలాగ పెట్టగలిగితే మరి తెచ్చుకోండి ఇక లేదని అంటే వేరే ఆప్షన్ లేదు ఫ్రిడ్జ్ వాటర్ తాగడమే
ఆ వేస్తానండి సర్
మ్మ్ సమ్మర్ హాలిడేస్ ఎక్కడికి వెళ్తున్నారు అవునా ఆ హైదరాబాద్ వెళ్తే అక్కడ పిల్లలకి కి మంచిగా వండర్లా బాగుంటది మేడం
ఆ అక్కడ చార్మినార్ అంతా తిరగేసి ఒస్తాం
చార్మినార్ ఎల్తే మంచి షాపింగ్
షాపింగ్ బాగా చేయొచ్చు అందుకే ఎళ్ద మిస్ అనుకుంటాన్న మేడం
చాల రీజనబుల్ గా దొరుకుతయి అక్కడయితే
విన్న వినడమే తప్ప వెళ్ళలేదు ఎప్పుడు వెళ్ళి షాప్ పింజెలి ఇది అందుకే వెళ్లి
ఖచ్చితంగ మీరు గాజులు తెచ్చుకోండి
ఆ తెస్తాం మేడం మీకు కూడ కావాల
ఆ
మీకు కూడ కావాలంటె తీస్ వస్త
ఆ అది సైజ్ వచ్చేసి నాది టూ టూ అండి ఎ చాల చిన్న సైజే వచ్చింది ది
హుమ్
కు అవైలబ లు ఉన్నా ఏవైనా కూడ బాగున్నాయి ఉండండి అ ఎ కొంచెం పార్టీ వేర్ గా ఉండేలాగ చూ తాండి మాక్సిమం పార్టీ వేరే దొరుకుతయి
ఓకే మయ్
ఏమండి
అదే మీరు పట్ అంటె
అ చాల
టున్నారు కదా ఏ దొరు
వెళ్తానే ఉంటాము ఎందుకంటే మాకు చాల దగ్గరే కదా ఆ వెళ్తనే ఉంటాము ఏ పని మీద అటుపోయినా కూడా ఆ ఇవన్నీ కూడ కవర్ చేసి తీసుకొని వస్తూటాం అనమాట
ఉమ్
అటు కోటి బజార్ గాని ఇటు చార్మినార్ కగాని బేగం బజారు
అమ్మో అక్ ఇవన్నీ తెలియనె తే లేదు
ఇవన్నీ కవర్ చేస్ ఇస్తామండి ఎందుకం వెళ్లేది ఒక రెండు మూడు రోజులు ఉండేలాగానే వెళ్త సము ఇగ నైట్ కూడా మనం చేసేది ఉండదు అక్కడయితే ఇది నైట్ కూడా ఎక్కువసేపు కూడా మెలుగుతూనే ఉంటారు అండ్ షాపింగ్ కూడా నైట్ పూటనే జరుగుంది ఉంటది కొంచెం బాగా అనిపిస్తుది అందుకని చెప్పేసి ఈవినింగ్ అవర్స్ లో షాపింగ్ పెట్టుకుంటాము మంచి మంచిగా తీసుకొచ్చుకుంటాం అన్ని
ఆ మీకు కార్ కన్నా తెలుసా మేం హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గర
ఆ తెలుసు మేడం
ఇంతకు ముందు ఉన్న మడనే
ఆహాహా అంటే అక్కడ నుండి మనకి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర మోడా మార్కెట్ అని ఉంటుది మేడం అది చాలా దగ్గర అక్కడ కూడా చాలా వరకు ఫుల్ ఆఫర్లు ఉంటాయి ప్రతిదీ కూడా హోల్సేల్ రేట్లలో దొరుకుతది మనకి
ఆ వెళ్లమ్మ మడ
ఆ అన్ని రీజనబుల్ రేట్లలో ఉంటాయి హోల్సేల్ రేట్ లు ఉంటాయి మళ్ళీ అందులోను మోడా మార్కెట్ అంటారు దాన్ని సికింద్రాబాద్ దగ్గర్లో ఉంటది
అే క్వాలిటీ అంత బాగోదు
నాకైతే నేను ఒకసారి ఒక బ్యాగ్ తీసుకున్నాను అండి హ్యాండ్ బ్యాగ్ ఆ అద ఎదారువే అసలు ఆ లేదు ఇద్దరు షోరూమ్ లో తీసుకుంటే కనుక ఆ మినిమం ఐదు వేలు విలువ పడేది అలాంటిది నాకు ఇక్కడ రెండు వేల మూడుందలో వాళ్ళల వచ్చేసింది చ భాయ్ గా దాంట్లో నాకు ల్యాప్టాప్ పడుతుంది అవునండి చాలా అంటే చాలా రీజనబుల్గా వచ్చింది అండ్ లెదర్ కూడా పక్క క్వాలిటీ లెదర్ అది
ఆహ ప్రైస్ తక్కువే పడుతది కదా మేడం క్వాలిటీ కొంచెం బాగోదు నేను కొంచెం డ్రెస్ వేసుకున్నా డ్రెస్ వేసుకోగానే చినిగిపోయింది
అయ్యోయ్యో ఆ అంటే డ్రెస్ విషయంలో అలా ఏమైన్నా జరిగి ఉండచ్చు ఆ ఇ అన్నిటికీ మనము కలపలేం కదా కానీ మేము ఏదైతే కొంత వేరు వేరు షాపింగ్లు చేసినామో అక్కడ వరకు చాలా వరకు మంచిగానే వస్తున్నాయండి మరి
ఉహు
అంతేజెయచ్ చాలా వరకు బట్టర్ ఏమీ చేయలేదు గానీ ఇప్పుడు కూడా బ్యాగ్స్ తీసుకుంటూ ఉంటాము అది కూడా లెదర్ బ్యాగ్స్ అక్కడ బాగా దొరుకుతయి
మరెప్పుడెళ్దం మేడం
ఏవండి
ఎప్పుడు మరి వెళ్లేది అంటున్నా
ఆ మీరే వెళ్తారు గ దా హాలిడేస్కీ సో వెళ్ళే డేట్ మీరే చెప్పాలి పిల్లల స్కూల్ అయిపోగనె హాలిడేస్కెళ్తారు కదా
ఆ వెళ్తాం అండి
హుం మీరే చెప్పండి నేను ఇంకా మీరు తీసుకునే టైం కి ఏమన్నా డబ్బులు తక్కువ పడుతున్నాయనంటే ఫోన్ పే గూగుల్ పే లాంటివి చేయడానికి చూస్తాను
హా ఓకే మేడం థ్యాంక్ యూ
ఏమీ అంత ఇదిగా ఆ ఏమి చూడబాకండి
ఆహా
బాగా కంజెస్టెడ్ గా చేస్ చే అట్లేమొద్దు ఆ దానికి పెట్ ట్టగలిగే వాల్యూ ఉంటే పెట్టండి పర్లేదు
ఆ
ఆ ఎట్లాగో అక్కడ చాలా రీజనబుల్ రేట్ ట్లల్లనే చెప్తారు కాకపోతే మనం కూడా ఒక మాట అడగాలి వాళ్ళని
ఆ అవునండి
తిన్నారా అండి మధ్యాహ్నం
న్నా మేడం
ఏం చేసారండి వంట
ఈరోజా మేడం చిక్కుడుకాయ కూరా
ఓకే ఓకే ఏం తెల్లుస్ చిక్కుడుగాయ, సన్నచిక్కుడుకాయ
సన్నచిక్కుడుకాయ మేడం.
ఓకే బాగుంటదండి ఫ్రై చేస్ కుంటే మాది ఒచ్చేసి మిల్ మేకర్ అండి
అవునా నాకు వండడమే రాదండి
అయ్యయో ఈసారి మా ఇంటికొచ్చినప్పుడు నేను నేర్పిస్తాలెండి
ఆ ఓకే మేడం
రే మరి షపింగ్కి వెళ్దా అని అనుకున్నాం కదా సెవన్ కట్లా రెడీ అయి ఉం ండి నేను కర్ తీస్ కొనోస్తాను. ఇద్దరం వెళ్దాం ఓకేనా ఇకాద్నుండి
ఆ ఓకే బాయ్ మేడం